ఆమ్ మాత
ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాతావరణం వల్ల, మీకు ఏమన్నా ఇబ్బందులు అలా ఉన్నాయా.
అ నాది గ్రూప్ ఏజెంట్ అ చాలా ఇబ్బంది అవుతుంది.
అంటే మీకు ఇబ్బంది అని ఎలా అనిపిస్తుంది.
జ్ఞా కుం ప్రజెంట్ నాది ఇబ్బంది అది ఎదో అర్థమవుతుంది అంటే
ఎదో ఆ చెప్పండి నన్
నేను పెసిఫిక్ టైమ్ లో నేను ఆ టైం లోనే నేను బైక్ లో వస్తున్నా
అంటే మీరు వచ్చే టైం కి ఎక్కువ ఎండ ఉంది అంటున్నారా
అవును
ఆహా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అంటే, ఇప్పుడు ఆ ఎండ టైం లో కాకుండా వేరే టైం లో, రావచ్చు కదా బయటికి.
అంటే నాతో వద్దు అయి అది పసిపు పసిప్ అయి బయట వస్తేనే నేను ఆటైం బయట్
అంటే కోస్ స్పెసిఫిక్ షిఫ్ట్లు అలా ఏమన్నా ఉన్నయి ద ఆ షిఫ్ట్ తగ్గట్టు మీరు వర్క్ కంప్లీట్ చేసుకుని, వచ్చేటప్పడుకి, ఫుల్ ఎండల్ అలా ఉన్నాయి అంటున్నారా.
ఆ అవును మళ్ళి ఆయాన్ అండర్ బల్లీ జిమ్తే వర్ వచ్చ అలో లి
అంటే మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు, ఆ జిమ్కి వేరే టైం వెళ్ళొచ్చు. అంటే ఈవినింగ్ లేకపోతే నైట్ అలా వెళ్ళొచ్చు కదా మార్నింగ్.
నాది అ
అంటే మీరు చీముల కి కూడా కొన్ని షిఫ్ట్లు అలా ఏమైనా ఉంటాయా
అవును మనం ముందు పేద చీతే ఏ కావాలో అడుగుతారు నేను
అంటే ఆ జిమ్ లో జాయిన్ అయ్యేటప్పుడే, మీకు ఈ అంటే కొన్ని కొన్ని స్లాట్స్ ఉంటాయి. మీకు కావాల్సిన ఏ స్లాట్ కావాలంటే, ఆ స్లాట్ కావాలంటే అది బుక్ చేసుకుని అంటారా.
అవును
ఆహా అంటే మీరు మధ్యాహ్నం షిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నావా.
అవును నేను మధ్యాహ్నం చేస్తాను ఇప్పుడు ఆ చూస్తేనే కంఫర్ట్గా ఉంటది
అంటే ఆ చెప్ ప్పండి
ఒ చాలా మంది ఆ టైం లో నిద్రపోతారు నేను ఆఫీస్ అయిన తరువాత నిద్ర పోతా
అంటే మీరు అనడం ఆ అంటే తక్కువ మంది ఉన్నప్పుడు వెళ్తే మీకు ఆడే అక్కడ ఏమైనా బెనిఫిట్స్ అలా ఏమనా ఉన్నయా.
బెన్ఫిట్స్ ఉంటాయి.
అంటే మీకు ఆ ఆ ఏమంటావు ఎక్విప్మెంట్ అయి మీకు ఎక్కువ ఎక్కువసేపు వాడుకోవచ్చు అలా ఉంటదా.
నేను కచ్చితంగా షిప్ట్స్ చేసాను ఆఫీస్ వచ్చిన వెంటేనే కొంచెం రియాక్స్ రిలాక్స్ అయి నిద్రపోతాను.
ఆ
నేను నేను ఆ షిప్ట్ ఇంచార్జ్ నిద్రపోయి నిద్ర ఉండదు.
అంటే మీరు ఆఫీసు లోనే నిద్రపోతారు ఎక్కువ
ఆ నిద్రపోయోవాన్ని ఇప్పుడు జిమ్ కెల్లి జిమ్ కెళ్తున్నా కాబట్టి కొంచెం
అంటే మీరు ఆఫీస్ లోన నిద్రపోతారు కాబట్టి ఇంకా వచ్చాక వర్కౌట్ చేసుకొని తర్వాత మీ మీ వర్క్ కంప్లీట్ చేసుకుంటారు అంటున్నారా.
వ వత్తు వత్తం. ఆఫీస్ లో ఎవలు పడుకోడానికి ఉండదు.
అంటే ఆఫీస్ లోనే మీకు జిమ్ ఉండిద్దా లేకపోతే బయట ఎక్కడన్నా తీసుకున్నారా.
నేను బయట తీసుకునే జిమ్
అంటే ఆఫీస్ లో మీకు అక్కడ వర్క్ ఏం లేవా.
వతడుసుండవుగాని స్టడీ రూం
అంటే స్టడీ రూమ్స్ లేకపోతే మనం వర్క్ చేసుకోడానికి సపరేట్ ఏమన్నా అంటే డిస్టబెన్స్ లేకుండా స పరేట్ హాల్స్ అలా ఉంటాయా. ఇ
ఆ అ ఉంటాయి.
మీరు ఎప్పుడైనా ఎక్కువ స్ట్రగుల్ అలా ఫేస్ చేసారా ఆఫీస్ లో.
అవును నేను ఫేస్ చేసా ఈ మ ఉప్పుడు ఈ మధ్య ఫేస్ చే అవ్వట్లేదు ఎందుకు అంటే నేను ముందు పట్టిన టీమ్ లో వర్క్ చేసావాన్ని.
అంటే ఆ టీమ్ మెంబర్స్ మీ నీకు ఏమన్నా ఎక్కువ ప్రెజర్లా పెట్టే వాళ్ళ.
పె ప్రెజర్ పెట్టేవాళ్ళు కాదు కాని అలా కొంచెం నవ నవనసియి ఉంటాయి.
అంటే అక్కడ ఎక్కువ వర్క్ ప్రెసర్ అలా ఉండేది, అంటే అంటే ఎక్కువ వర్క్ ఉండేది. వేరే టీమ్లు కంటే పోల్చుకుంటే అలా ఉంటదా.
అంతే బోరింగ్ గా ఉంటది. ఆ టీమ్ మేట్స్ మంచిగా మాట్లాడుకోరు.
ఆహా అంటే ఎవరు పాటికి వాళ్ళే ఉంటారు మంచిగా మాట్లాడుకోవడం అలా ఏమి ఉండదంటారా.
ఆ అందుకే నాకు అంత బోరింగ్ గా అవుతాయి అంటే ఆ ఈ మధ్య కొత్త టీమ్మేట్ వచ్చారు దానివల్ల కొంచెం బోరింగా అనిపించట్లేదు. ఇప్పుడు వర్క్ అయిన తర్వాత రెస్ట్ టైం లో మాట్డానికి టైం ఉంటుంది.
అంటే ఇప్పుడు మీరు కొత్త టీం జాయిన్ కాకుండా మీ టీమ్ లోకే కొంత ఫ్రెండ్స్ అలా వచ్చారంటారు మీ టీం కి.
అంటే తోలిగ్స్ చేంజ్ అయారు.
అంటే ఇప్పుడు ఇప్పుడున్న కొలికులందరూ నీకు బాగా సపోర్ట్ చేయడం, బాగా ఆ మాట్లాడం అలా చేస్ తున్నారా.
ఆ అలానే
అందుకోసం ఇప్పుడు మీకు బాగా హ్యాపీగా అలా ఉంటున్నారు అంతేనా
ఆ అవును
అంటే ఇప్పుడు మీరు పాత టీమ్ లో ఎక్కువ అంటే ఎవరు ఎక్కువ మాట్లాడుకోపోవడం ఎవరు పని వాళ్ళు చేసుకోవడం అలా ఉండేదా
ఆ ముందు ఉండైతేదని నాయిసు ఇబ్బంది వాళ్ళ రా
అంటే దీన్ని బట్టి నేన్ అనే నేన్నేం అర్ద్ అర్థం చేసుకోవాలంటే మీరు ఉన్న పాత టీంలో నీ పని ఉంటే నువ్వు చేసుకోవడం, లేకపోతే సైడ్కి వెళ్ళిపోవడం, అంటే పక్కన వాళ్ళతో ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వకపోవడం అలా ఉండేదా.
అవును అంటే ఇప్పుడు వత్ అయిపోయిన తర్వాత
అంటే వర్క్ అయిపోయినా వర్క్ ఉన్నా లేకపోయినా ఎవరి పనికి వాళ్ళు ఉంటారు. అంతేనా
ఆ అవును
అది నిజమే అంటే అలా ఉంటే మెంటల్ స్ట్రెస్ ఉన్నట్టు అనిపిస్తది
ఊ అందు ఎప్పుడూ బోరింగ్ గా ఉంటు చిరాదం పిచ్చేది ఇప్పుడు
అప్పుడు మీకు అనిపించేది కొత్ కొత్త టీమ్ లేకి వెళ్ళిపోవాలి లేకపోతే కొలీగ్స్ మార్ మారిపోవాలి అని అనిపించేదె
ఆ అందుకే నేను న్యూ ప్రాజెక్ట్ లో జాయిన్
అంటే ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ఆ న్యూ ప్రాజెక్ట్ వస్తేనేనాక
ఆహా అది చానా మంచి పని
ఇప్పుడు ఉన్న తరీస్ వర్చ్ టైము సీరియస్ త ఉండి మామూలు టైము
అంటే వర్క్ టైమ్ లో వర్క్ టైమ్ లో ఎలా ఉండాలో అలా ఉంటారు మామూలు టైమ్ లో ఎలా ఉండాలో అలా ఉంటారు అంటున్నారా
ఆ
అది నిజమే ఎందుకంటే ఎప్పుడు సీరియస్గా ఉంటే బ్రెయిన్ కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయితుంది
ఆ అది ఇప్పుడు కొంచెం తగ్గింది
ఇప్పుడు మీకు కొత్త టీమ్ మెంబర్స్ అలా రావడం వల్ల మీకు స్ట్రెస్ ఫ్రీల్ అన్ని తగ్గాయి అంటున్నాయి అంతే కదా
ఆ
అంటే మీకు ఇప్పుడు నాకు తెలిసి పాత టీం కంటే ఇప్పుడు కొత్త టీమ్ మేట్స్ త చాలా హ్యాపీగా ఉన్నారా
ఆ అప్పుడు నేను ఇలా ఉన్నాను
అంటే మీరు డైలీ టైమింగ్ మీకు ఎలా అండి ఆఫీస్ కి
ఏంటి
నైన్ టూ మీరు డైలీ ఆఫీస్ టైమ్ ఆ ఎలా అంటే మీరు ఉదయాన్న లేయాలి అంటే ఆ ఎమ్మటే రెడీ అయ్యాలి బైక్ తీసుకొని ఆఫీస్ కి వెళ్ళాలి అలా ఉంది ఇక హడావుడి గా ఉండిద్దండి
మాది ఆఫీసు వీక్ కి ఫైవ్ టైమ్స్ ఉండాల ఇప్పుడు నేను ఎప్పుడు
అంటే ఇప్పుడు కొన్ని ఆఫీసులు ఎలా ఉంటాయంటే ఆ కొంచెం అటెండెన్స్ ఉండిద్ది కొన్ని ఆఫీసులలో అంటే ఇప్పుడు వన్ మంత్ కి కనీసం నువ్వు ఆ టెన్ డేస్ ట్వల్ డేస్ కన్ఫర్మ్ గా ఆఫీస్ కి రావాలి తర్వాత మిగతా డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే నీ ఇష్టం నీ కన్వినియంట్ ఎలా ఉంది అలా ఉండొచ్చు
ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆఫీస్ చాలా ఇప్పుడు చేంజ్ అయింది మోడీ రూ రూల్స్ అని
అంటే ఇప్పుడు కరెక్ట్ ఆ ఇప్పటి నుంచి ఇప్పుడు వర్క్ కరెక్ట్ టైమింగ్ అలా ఉంటుంది అంతే కదా
ఆ మా పీజీ అయి మా ఆఫిస్ యం యస్ సిఆఫిస్ అంటే ఇప్పుడు మనం ఎత్త నుంచయినా చేయచ్చు
ఆహా అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేయ్యచ్చు ఎలాగైనా అంటే స్పెసిఫిక్ టైమ్ ఉండిద్ది ఈ టైమ్ లోకి నువ్వు
అంతే మంత్లీ ట్వంటీ వన్ డేస్ అటెండ్ అవ్వాలి
చూడండి థ్యాంక్ యూ మీ ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది
హ్మ్